ఉ
హలో ఆ వినిపిస్తుందా అండి
వినపట్లేదా
హల్ హలో
అంటే కొంచం కొంచెం హలో
ఆ ఇప్పుడు వొచ్చా అండి నాకు విని పిస్తుందండి మీ వాయిస్ క్లియర్ గానే ఉంది నా హలో ఆ
ఒకే అండి వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నారండి. ఆ బావున్నా అండి మీరెలా ఉన్నారండి. ఆ బావున్నామండి తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు
అ ఇంకా లేదండి ఏం తిన్నారండి స్పెషలా అండి ఈరోజు ఏమన్నా
ఈ రోజు స్పెషల్ ఏం లేదండి అన్నం రసం
ఓకే ఓకే ఏ ఫుడ్ ఏ ఫుడ్ బా ప్రిఫర్ చేస్తారు మీరు తినడంలో చేయడంలో కాదు
తినడంలో చేయడంలో కాదులేండి తినడంలో అంటే
వెజ్జా నాన్ వెజ్జా అలా అనీ అండి
వెజ్ అండి వెజ్ అండి
వెజ్జే అండి
మీరు
మెనం నేను నాన్వెజ్జే అండి మాగ్జిమం నాన్ వెజే ప్రిఫర్ చేస్తా అంటే ఇంటి దగ్గర ఉంటే బోత్ వెజ్ అన్ నాన్ వెజ్ బట్ అయితే హాస్టల్లో ఉంటే నాన్ వెజ్ అలా
అవునా అట్లంటారా ఓకే ఓకే ఇంట్లో ఉంటే అంటే ఇంట్లో ఉం టే అక్కడే అన్ని బాగు దొరుకుతాయి కదండి అంటే అక్కడే పండించేవన్నీ తీసుకొని చేస్తారు కదా బావుంటది అప్పుడు ఇంకా ఇక్కడైతే హాస్టల్ది ఏందండి కొనుక్కొని రావల్లా
ఆ వాళ్ళ ఏది పెడితే అద్ తినాలీ అండి మనం ఇంకా అదే ఇంటి దగ్గర అయితే మనం పొలంలోనే పండిచ్చినవి తీసుకొని మంచిగా హెల్తీగుండొచ్చు
అవును చాలా బా అంటే మీరు పండిస్తారా అండి అయితే పంటలు
అవునండి మా ఊరు సైడు పండిస్తామండి.
అవునా ఏం మా సైడు ఎక్కువ వచ్చేసి ఆ ఇ పత్తి అండి అ నార్మల్గే కానీ వెజిటేబుల్స్ లో వచ్చేసి టమోటలు ముల్లంగీలు క్యారెట్లు అవునండి ఇలాంటివన్నీ పండిస్తాం మళ్ళీ పూలు కూడా పూలు కూడా చేస్తారండి మా సైడు
ఆ అండి మా సైడు మామూలుగా వేరుశెనగా మళ్ళీ అలాగే ఇంకా టొమా టో ఆ పచ్చిమిర్చి ఇంకా మా సైడు ఆ రేగుపండ్లు గూడా బా ఫేమస్ అండి మా సైడు రేగుపం లు పా ఫేమస్ అనమాట ఇయర్లీ వన్స్ వొస్ స్తాయ్ అనమాట అలాగే ఇంకా మామిడి తోట గూడా ఉంటుందండి మా ఊరు సైడు
అవునవును కరెక్ట్ మచ్చిపోయినం. మా ఊర్లో కూడా మామిడి తోటను ఉందండి మళ్ళీ అలాగే వేరూశేన్లు పండిస్తాం మళ వేరుషేన్ లేకపోతే ఎట్లా వరి అంటే ఇంట్లో బియ్యం లేనప్పుడు రాగులు లేనప్పుడు అవి మెయి యిన్గా పండిస్తాం వరి రాగులు నాసైడు అవి ఎక్కు
సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు పండ్ అదే సంక్రాంతి ఫస్టివల్ అప్పుడు మాగ్జిమం అందరూ ఆ వరి కోత కోసి అంద్ రైస్ ప్యాకెట్స్ అన్ని ఇంటి తెస్తారు కదండి ఎద్దులు బండ్లు అలా ఏస్కొని
నండి హవును ఆ ఓ మీ సైడు కూడా చేస్తారా అట్లా
ఆ మా సైడ్ అంతే అండి సంక్రాంతి ఫెస్టివల్ దగ్గలో వచ్చినప్పుడు ఆ వరి అంతా కోసి మళ్ళీ అవన్నీ మిషన్ కే సి ఆ అవేమంటారు రైస్ బేటికి రాకముందు దాంట్లో ఉంటాయ అండి అవన్నీ ప్యాకెట్స్ లోకి ఏస్కొని ఇంటికి తీసుకొచ్చి ఆ అంగరంగ వైభవంగా చేస్తారండి అప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు మాత్రమే అవి తీస్ కోస్తారు ఇంకా ఏం పండిస్తారండి మీ ఊర్లో
మా ఊర్లో ఇంకా వక్క చెట్లు ఏస్తారండి వక్క చెట్లు ఆద్ తోట చేసేస్కుంటారంట అక్క పెట్
ఆ
సి ప మెత్తట్లో ఆర్స్ అంటే లంజ్ చూడండి అవేమో విత్తనాలు అంటారు నాకు సరిగ్గా గుర్తులేదు ఆ అవి మళ్ళీ పూల్లు అండి చామంతి పూలు కనకమ్
బ్లాంక్ ఆ పెస్టిసైడ్స్ కాదండి మీరు పంట ప హ్మ్ మీరు పంట పండి వచ్చేప్పుడు పెస్టిసైడ్స్ అవన్నీ యూస్ చేస్తార అంటే ఇప్పుడు బయట మనం షాపులో దొకుతాయి కదా మందులు అయ్ తి తీసుకొచ్చి ఆ కొట్టే అలా చేస్ స్తారా లేదంటే మీరు మామూలుగా ఎరువు తీసుకొని మామూలుగా ఎరువు మామూలుగా మనకి తీసుకుంటారు కదండి ఎరువు వాటితోనే మీరు పండిస్తారా అండి
ఆ మేము వచ్చేలా
ఆ
ఫస్ట్ ఎట్ల చే
అ
ఎరువు తిని వేరె మంచి ఆ ఎరువుతో ఫస్ట్ చేస్తారు
ఓకే ఓకే
రు అంట ఉ పలానంద ఇల వస్సేస్సి అంత క్లీన్గ పంట పంట ఎస్కుని మళ్ళప్ప బ అంతే త
మీరు కాదండి వేరుశనగా ఎలా అండి మేము మా సైడు వేరుసెనగా పండిస్తామండి అది మా సైడ్ ఎట్లా అంటే ఎండకారు అంటారు ఎండ అంటే ఆ వర్షంని బేస్ చేసుకొని పండిస్తారు అనమాట ఇప్పుడు కొంతమంది బోర్లు ఉంటాయి అ చేనగకాయ వేరుశెనగ వేసినప్పుడు వాళ్ళు వాటర్ ఉంటాయి కాట్ వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మాక్సిమం ఆ సీజన్ దగ్గరకు వస్తే చేస్తారు మా ఊరు సైడ్ లో బోర్లు తక్కువ అండి వ టర్ కొరత ఉంటుంది మా ఊరు సైడు వర్షాన్ని బేస్ చెస్ ఊ వర్షాన్ని బేస్ చేసుకొని పండిస్
ఆ బోర్లు ఉన్నాయి చానా మందికి బోర్లు ఉన్నాయి సో ఎప్పుడు వాళ్ళకి అంటే బోర్ వాటర్ అంటే వాటర్ ఉంటే బోర్లు అప్పుడు ఆ టై లో వేసుకుంటారు డ్రిల్ అంటే ఏమంటర్ వాటిని వాటర్ పోయేటట్లు పొలానికి అంతా కట్టకట్టేసుకొని ఇట్లా చేసుకని పండిస్తర్ దాంట్లో ఏం లేద్ వర్షాన్నే బెస్ట్ ఆ దానిమీద డిపెండ్ చేసుకొని ఏమి పండించారు
ఆ ఇప్పుడు మీరు పండించినాక అన్ని అమ్మేస్తారండి లేకుంటే మీకంటూ కొన్ని తీసి పెట్టుకుంటారా ఇప్పుడు వేరుశెనగ పండించారు అనుకోండి ఒక ట్వంటీ ప్యాకెట్స్ అలా అయింటాయి ఆ ట్వంటీని అమ్మేస్ తార లేదంటే ఒక ఫిఫ్టీన్ ఫిఫ్ ఫిఫ్ టీన్ అమ్మేసి ఇంకా ఫైవ్ మీకు పెట్టుకొని యూస్ చేసుకుంటారా హలో హలో వినిపిస్తదండి
ఆ మేము లేదండి వినిపిస్తుంది
ఆ
నా వయ్సు
ఇబ్బుడు వినిపిస్తుందండి మీకు హలో అండి వినిపిస్తుందా అండి ఆ వినిపిస్తుందండి అదే అండి ఇప్పుడు ఒక ట్వంటీ ప్యాకెట్స్ మీకు పండాయ్ అనుకోండి వేరుశనగా ఫిఫ్ ట్వంటీని అమ్మ్తారా ట్వంటీని సేల్ జేసేస్తారా లేదంటే ఒక ఫైవ్ మీకు పెట్టుకొని యూస్ చేసుకుంటారా అండి
ఆ పెట్టుకుంటాం మేము ఒక ఎంత అంటే మాకు ఎంత కావాల మాకు ఎంత అవసరమో అంత మాత్రం పెట్టుకొని మిగతా అంతా అమ్మేస్తమాండి పెట్టుకోము ఎక్కువ
అదే పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కి అవే సీడ్స్ యూజ్ చేస్తారా లేదంటే మళ్ళీ
ఆ అవును అట్లా చేస్తాం అవును అంటే ఒక్కొక్కసారి అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్ అండి ఒక్కక్కొక్కసారి ఏం చేస్తామ అంటే పెట్టుకుంటాము పెట్టుకొని మేమేం అదే అంతా మేమే వలుచుకోని
అవునవును అదే మీరే స్టోర్ పెట్టుకొని బయట బయట కొనే కన్నా కొంతమంది నేను చూసిన వరకు మా ఊరు సైడు మాగ్జిమం అందరు ఇట్లా పండిచ్చినబ్బుడు వాళ్ళకంటూ కొన్ని నెస్ట్ నెస్ట్ పంట వేయడానికి తీసి పెట్టుకొని వాటినే రీ యుస్ చేస్తారు ఆ వినిపిస్తుంద
ఆ
ఇంకేమండి ఇంకా ఏముంటాయండి అవునవునండి ఇంకా మా ఊరు సైడ్ చెప్పాలంటే ఆ ఏదనా స్పెషల్ ఏమన్నా ప అండిచ్చేది ఎమన్నా ఉందా అంటే ఆ మాది రేగు పండ్లు అండి విన్నారా రేగు
ఓ రేగిపండ్లు అయ్యో తెలీదండి గుర్తేలేదు అసలు ఎట్లుంటాయో కూడా తె
ఆ ఓ లేదు లేదు నేను అది నేము డిఫరెంట్ విలేజెస్ లో డిఫరెంట్ గా పిలుస్తారనుకుంటా అందుకే మీకు ఈ ఐడియా రాడం లేదు నేను ఓ ఎప్పుడైనా వీలైతే సజెస్ట్ చేస్ సీ అదే చూపిస్తాలేండి మీకీ
గుర్తు రేగుపడి ఎట్లుంటు
అవునా అండి ఆ ఇంకా ఏం పండిస్తారండి టొమాటో ఎట్లా అండి మీరు మార్కెట్ కి ఇస్తారా టొమాటో ప పండిచ్చినపుడు లేదంటే ఆడా ఊర్లోనే మీ ఆ హలో అండి హలో అండి వినిపిస్తుందా హలో హలో
ఎక్కు ఎ ఎకు పండి పంపిస్తామండి లేదండే ఊలనే అమ్ మేస్తామ ఎవర తీసుకునేట్టట్లుంటే ఏస్తాం
ఒకే మార్కెట్ కి అయితే బెస్ట్ ఉంటుందండి అంటే మనం ఒకటేసారి అన్ని అమ్ యొచ్చు బట్ అదయితే మనం ఊర్లో అమ్మలానుకోండి మళ్ళి ప్రతి ఒక్కరి దగ్గ